ఉమ్మ్ ఏం చేస్తున్నావ్ మీ ఊర్లో ఏమన్నా కొత్తగా పనులు జరుగుతున్నాయా మా వైపైతే ఈ మధ్య రోడ్లకు మట్టి పోయించారు
అ మా ఊర్ ఉల్లో కూడా ఈ సీ సీ రోడ్ వేయిస్తున్నారు కొత్తగా గుంతలున్నాయి కదా వాన పడితే బుడదవ్వకూడదు అనేసి
చిదే మరి మీ వీధిలో డ్రైనేజ్ కాలువలను శుభ్రం చేస్తున్నారా మా దగ్గర వస్ వాసన వస్తుందని అందరు గొడవ చేస్తున్నారు
ఉమ్మ్ మా దగ్గర కూడా చేయా చేస్తున్నారు అండ గ్రౌండ్ డ్రైనేజ్ ఇలాంటివి కూడా చేస్తా అని చెప్పా సర్పంచ్ గారు
ఉమ్మ్ బ్లీచింగ్ పౌడర్ జల్లారా మరిరి
ఆ చ్ చల్లారు కానీ మొన్న వానబడితే అంతా కొట్టు పోయిందది
ఉమ్మ్ అవును మరి మీ ఊర్లో కొత్తగా వై కుంట దంగం పెడ్తారా మా ఊర్లో అది పూ తాది చూడ్డానికి చాలా నీట్ గా కూడా ఉంది
ఆ కట్టారు మా ఊర్లో ఇంకా ఈ పల్లె ప కృతి వనం అనేది కూడా ఒకటి కట్టారు అదయితే ఇంకా బావుంది సాయంత్రం పూట వెళ్తే చల్లటి
భలే మా దగ్గర కూడా చెట్ లు నాటారు గాని నీళ్లు పోసే వాళ్లులేక ఎండి పోతున్నాయ్ మనం కూడా వాటిని కాపాడుకోవాలి గదా
నిజమే వాళ్ళు పెడు తారు గాని వాటిని చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా
హ్మ్ అవును మ అది మీ ఊర్లో బడికి ఏమైనా కొత్తగా రంగులు ఏసారా
ఆ వేసారు నాడు నేడు అదేదో ప థకం ఉందంట దాని కింద కొత్త గదులు కంప్యూటర్ గదులు ఇలాంటివన్నీ
హ్మ్ అయితే పిల్లలకి ఇప్పుడు బాగుండు ఉంటది కదా చదువుకోవడానికి
ఆ చాలా బాగుంది వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకుంటున్నారు
మా ఊర్లో గూడా అదే జరుగుతుంది గ్రామం బాగుపడితే గ్రామం బాగుపడుతేనే కదా మన అందరికి మంచిది ఈ డెవలప్మెంట్ పనుల వల్ల ఊరికే కొత్త కళ వచ్చింది
నిజమే ఇంకా ఇవన్నీ డెవలప్మెంట్ ఫన్లు అయిపోతే ఇంకా బాగా కనిపిస్తుందమో ఊరంతా
మీ ఊర్లో ఎవరికన్నా జ్వ మస్త ఎక్కడికి వెళ్తున్నారు మా దగ్గర ఆర్ అం పి డాక్టర్ దగ్గరకి అందరు పరిగెడుతున్నారు
మా దగ్గర కూడా వారే చూస్తున్నారు కాకపోతే డాక్టర్ క ఫోన్ చేసి అడిగి
హ్మ్ అది గూడా అంతే ఏనే ర ఉంటున్నారు గానీ మరి ఆ నూట నాలుగు బండి వస్తుంది ఆ మీ ఊరికి నెలకు ఒకసారి వచ్చి అందరికి బీపీ షుగర్ టెస్ట్లు జేస్తున్నారు మా దగ్గర
ఆ వస్తుంది ఈ ముసలి వాళ్ళకి ఇవన్నిటికి అది చాలా యుజ్ అవుతుంది కదా చిన్న చిన్న జ్వరాలకి టౌన్ వెళ్ళకుండా ఆ వాళ్ళే వచ్చి చూస్తున్నారు
మరి అమ్మఒడి వాహనం అందుబాటులో ఉందా
ఆ ఉంది ముఖ్యంగా ఈ గర్భిణీ స్ట్రీలకి వాళ్ళకి బాగా యుజ్ అవు తుంది అది కాకపో తే అత్యవసర సమయం లో అంబులెన్స్ ఇవన్నీ రావడానికి చాలా కష్టం అవుతది కదా
అవును అందుకే మన ఊర్లో ఒక చిన్న హె త్ కేర్ సెంటర్ గట్టి ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకరు ఉండేలా చూస్తే బాగుంటుంది కదా
నిజమే కరెక్ట్ గా చెప్పావ్ అలాగే మహిళ మహిళలకు కూడా కొన్ని విషయాలు చెప్పుకోవడానికి ఒక మహిళ డాక్టర్
బలే చెప్పావ్ లో అందరూ మోమాట పడుతున్నారు వచ్చే గ్రామ సభలో దీని గురించి కూడా అడగాలి
అడుగుదాం ఇంకా మరి మీ ఊరు డ్రైనేజ్ వాటి మీద ముతలు అలాంటివి ఏమన్నా పెట్టారా లేదా
ఆ లేదు అవి ఉంటే లోప చెత్త లోపల పడదు మన ఊరి వాళ్ళు కూడా ప్లాస్టిక్ కవర్లు తిన్నవి అన్ని కాలువలోనే పడేస్తున్నారు అందుకే అవి పూడిపోతున్నాయి
ఇక మనమే వాటిని కొంచెం క్లీన్ గా ఉంచుకొని చూసుకోవాలి అప్పుడైతేనే బాగుంటాయి కదా లేదంటే వాటర్ని పైననే పోతాయి దోమలు కూడా రెడీ అయితాయి ఫుల్
ఉ పాత టైర్లు కొబ్బరి బోండాల్లో నీళ్ళ నిల్ ఉంచకుండా చూసుకోవాలని టీవీలో కూడా చెప్తున్నారు
నిజమే అలా ఉంచకూడదు కదా అలా ఉంచితే దోమలు అందులోనే గుడ్లు పెడతాయి అప్పుడు ఫుల్ దోమలు అయితే అప్పుడు మలేరియా డెంగ్యూ లాంటి జరాలు వస్తాయి
అవును కరెక్టే మరి మీ ఊర్లో చెత్తశే కరంచ ట
ఆ వస్తుంది వాళ్ళు తడి చె పొడిచే ఇలా సపరేట్ చెయమని చెప్పి తారు కానీ ఎవరు కూడా వినరు అన్ని కలిపి ఉపే ఇస్తారు
అంటగా మనమే వాళ్ల కొంచెం అవగాహన కల్పించాలి శుభ్రత ఉంటేనే కదా సగ రోగాలు రాకుండా ఉంటాయి మా ఊర్లో అయితే ఈ మధ్య ఫోగింగ్ మిషన్ తో పొగ వదిలారు దాని వల్ల కొంచెం దోమల బాధ కూడా తగ్గింది
మా ఊర్లో కూడా ఈ మధ్య చల్లారు అయినా కూడా దోమలు ఉంటాయి కొంచెం తగ్గాయి గానీ పర్లేదు ఇప్పుడు
ఉ మొన్న హాస్పిటల్కి వెళ్ళావు కదా డాక్టర్ గారు ఏమన్నారు అంత బానే ఉందా మరి
ఆ అంతా బానే ఉంది కాకపోతే ఈ ఊర్లో వాటర్ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా జాగ్రత్తలు తీసుకో అని చెప్పారు అంటే కార్చ ఏమంటారు వేడి చేసినా వాటరే తాగమని చెప్పారు
అవును ముఖ్యంగా మనం వంట జేసే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కవాలి లేకపోతే కంటికి కనిపించిన క్రీములు కూడా కడుపులోకి వెళ్ళిపోతాయి
నిజమే చాలా శుభ్రంగా ఉండాలి ఇలా తానం అంటే రోజు తానం చేయడం ఉతికిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ చాలా మంచి అలవాట్ చిన్న చిన్నవే అనిపిస్తాయి కాగానీ అవే రోగాలు రాకుండా కాపాడతాయి మనల్ని
బలే చెప్పవ్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం బాగుంటేనే కదా ఇంటిని ఊరిని చూసుకోగల
అంతే కదా మరి మనం బాగుంటేనే కదా అన్ని పనులు కూడా మనం చేసుకోగలము
ఉ మా ఊట్లో అందరూ నీరసంగా ఉంటున్నారు ఏంటో ఈ రోగాలు ఒకరి తర్వాత ఒకరు జ్వరాలు వస్తున్నాయి
ని అనుకుంటా ఆ డ్రైనేజ్ అవన్నీ చ బాలదేవ్ అని చెప్పావు కదా దాని వల్లనే కావచ్చు మరి
అవును అందుకే పెద్దలు కూడా ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు మన దగ్గర ఎంత ఆస్తున్నా ఏం లాభం జెప్పు ఆరోగ్యం బాగలేకపోతే ఏదు
అంతే కదా మరి ముఖ్యంగా ఆరోగ్యమే మంచి చూసుకోవాలి లేదంటే ఏదన్నా తినలేము అది నచ్చలేదు ఇది నచ్చలేదు అంటారు ఆరోగ్యం బాధపోతే
మళ్ళీ మనం బయట దొరిగే జంక్ ఫుడ్ నూనె వస్తువులు తగ్గించి మన ఇంట్లో పండే తాజా కూరగాయలు కూరలు తింటే సగం రోగాలు రావు గదా ద విశరత్ మళ్ళీ ముఖ్యంగా మనం ఉదయానే కొంచెం సేపు నడవడం లేదా ఇంట్లో పనులు చేసుకోవడం లాంటివి చేస్తే శరీరం గట్టి పడుతుంది
నిజమే మన పనులన్నీ మనం చేసుకుంటేనే హెల్దీగా ఉంటాం కదా మనం
అవును అందరూ ఈ మధ్య ఫోన్లు పట్టుకొని కూర్చో టున్నారు అదే పెద్ద రోగం
ఇక వాళ్ళకి ఫోన్ అర్థం చెప్తేనే తింటారు ఆని వాళ్ళకి ఎట్లనా పట్టుకొని ఉంటారు దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అ ఆ లైట్ లో ఫోన్ లైట్ వెలుతురులోనే పడుకుంటున్నాము తెల్లారే సరికేమో లేవ్వట్లేదు ఎప్పుడో లేట్ గా లేస్తాము దాని వల్ల కూడా సగం రోగాలు వస్తున్నాయి కదా
అవును రాత్రిపూట కనీసం ఎనిమిది గంటలు నిద్ర ఉంటేనే మరుసటి రోజు హుషారుగా ఉంటాం
ఉమ్ కానీ ఈ మధ్య ఎవరు లేస్తున్నారండి అంత పొద్దున్నే ఎవరు లేస్తలేరు కదా అందరు లేటుగానే లేస్తు
నిజమే అలాగే మనం తాగే నీరు ఇళ్లు మట్టి కొండలో నీళ్ళ తాగితే చలవ చేస్తుంది పైగా ఆరోగ్యానికి కూడా మంచిది ప్లాస్ ప్లాస్టిక్ బాటిల్స్ కంటే అవే నయాం కదా
నిజమే అండి గోరువెచ్చని నీళ్ళు తాగితేనే హెల్త్ కి మంచిది అలాగే వేడివేడి అన్నము అలాంటివే తిన్నాలి చల్లార్చిన ఏవి కూడా తినొద్దు చల్లగుంటే అసలే తినొద్దు
ఉమ్ అవును మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం జాగ్రత్తగా ఉంటే హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు తగలేయాల్సిన అవసరం ఉండదు కదా
ఆ అన్న అందుకోసమనే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ కి ఎంత ఖర్చు పెట్టినా ఎం కాదు కానీ హాస్పిటల్ చుట్టు పెట్టుడు ఎందుకండి వేస్టే ఏ కదా ఆ డబ్బులన్నీ
ఉమ్ మళ్ళా అంటే అమ్మాయిలు ఆరోగ్యంగా ఉంటానే కదా భవిష్యత్లో ఏదైనా సాధించగలం
నిజమేనండి ఆరోగ్యమే మహాభాగ్యమ అని పెద్దలు ఊరికే అనలేరు కదా అండి
ఉమ్ రేపటి నుండి మరి నువ్వు కూడా ఉదయాన్నే లేసి కొంచెం వ్యాయామం చెయ్యి
తప్పకుండా చేస్తానండి అలా చేస్తానైనా కొంచెం హెల్తీగా ఉండొచ్చు లేదంటే రోజు ఇ తినడం కూర్చోవడం ఇదే పని అవుతుంది లావేకిపోతానేమో అని భయం వేస్తుంది
మరి ఇవాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నావ్ పొద్దున్నే లేచినావా
ఆ ఈ రోజూ కాస్త పొద్దున్నే లేచాను ఇక అలవాటు చేసుకుందామని స్టార్ట్ చేశా ఈ రోజు నుంచి
అవునా ఏ టైం కి లేస్తున్నావ్ మరి
నేనా మార్నింగ్ ఆరు ఇంటికి లేస్తానండి లేదంటే ఏడు ఇంటికి లేస్తాను ఇది మరి పొద్దున్నేం కాదు
ఉమ్ వాళ్ళ పని చేశాం ఉదయాన్నే లేవడం వల్ల రోజంతా పనులు త్వరగా అయిపోతయి పైగా చదువుకోవడానికి కూడా బాగా ఏకాగ్రత కుదురుతుంది
నిజమే నండి ఉదయాన్నే లేవ్వడం వల్ల మన పని కూడా త్వరగా అయిపోతాయి చదువుకోవడానికి ఇంకా ఎక్కువ టైం కూడా దొరుకుతది బా అవునండి నాకు వినిపించలేదు మీరు అడిగారేమో అనుకని మళ్ళీ చెప్తున్నా
చెప్పినా అదే అ
అంటే చాలా హ్యాపీ ప్రిపేర్ గా ఉండాలి ఇలా మీకు కాలేజ్ టైం దొరికినప్పుడు కాల్ చేస్త స్తూ ఉండండి ఓకేనా
అలాగే కానీ రోజు కనీసం ఏనిమిది గ్లాసులు నీళ్ళు తాగండి దాంతో చర్మం కూడా మెరుస్తుంది మరి రాత్రి పూట ఫోన్ వాడ్డాం కూడా తగ్గించండి ఓకేనా
ఓకే అండి మీరు చెప్పారు గా తప్పకుండా తాగుతాను అంటే ఎనిమిది గ్లాసులే తాగాలని రూల్ ఎం ఉందా కొన్ని ఎక్కువ తాగితే ఏమన్నా అయితదా అండి
దాని డబ్బులు మీ ఇష్టం మళ్ళీ పడుకోవడానికి ముందు ఒక గంట ముందే ఫోన్ పక్కన పెట్టాండి నిద్ర కూడా బాగా పడుతుంది అప్పుడు
అదే పెద్ద కష్టంగా ఉంది అండి ట్రై చేస్తాను నండి సరే మరి ఇగ ఉంటానండి బాయ్
ఉ బాయ్ అ